హలో సిస్టర్ హలో సిస్టర్ ఉన్నారా
ఆ యవనం
హ్మ్మ్ ఏం సిస్టర్ కారేపాక్క రైస్ బానే ఉందా
హ్మ్ పర్లేదు మీరేం తిన్నారు
మేమా కజ్జికాయలు తిన్నా ఇందాకా
హ్మ్
తినాల అంటే తినాల అందే బ బ్రతకాలంటే తినాలి
ఆ
అనేటట్టుంది జీవితం ఈ సమ్మర్ కి ఏంది కడుపులో పోవడంలే ఫుడ్డు సక్రమంగా జ్యూస్లు వాటర్ హ్మ్మ్ ఏ ఆఫీస్ లో ఏసీ కింద ఫ్యాన్ల కింద కూర్చుంటాము వీడకొచ్చి వేడి పెంట్ హౌస్ పైన
హమ్
చచ్చి పొనట్టు ఉంటది నీకు ఇడా
నీకేమి ఇంకా బెస్ట్ డైలీ అ డే లోనా ఏసీలో ఉంటుది
వేస్ లో ఉంటాము అదంతా జుట్టు అంతా ముందరికి వచ్చి పడతా ఉంటుంది వర చేసే చిరాకు వస్తుంది
హమ్
ఈ రోజు వ వన్ అవర్ అంతా పోయిందిసా పవర్ నేను అకౌంట్స్ రాస్తున్నాను డెబిట్ వాచ్చ్రసు చచ్చిపోయినా అసలుకి నేను తట్టుకోలేక హమ్ అందరు ఫోన్స్ చూస్తా అక్కడికి వెళ్తే ఎట్కి వెళ్తా ఉన్నారు నేను కొత్త కాబట్టి నా అంత ఫ్రీడమ్ ఉండదన్నమాట
ఓకే ఏమిది నువ్వు చేసే జాబ్ అంటే ఇలా ఏం చెయ్య
అకౌంట్స్ బ్యాంక్ లో
ఓకే ఓకే ఇప్పుడు ఎక్కడ వర్క్ంగ్ ఎక్కడ వర్క్
మా సైడ్ ఎ
ఆ
అమ్
నియరేనా నియర్ అంటే నియర్ బై ఉందా పీజీ
స్ లో బస్సు లో వెళ్తే ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్రాఫిక్ అలా ఉంటే థర్టీ మినిట్స్ పడుతుంది మెట్రో ఐతే టెన్ మినిట్స్
ఓకే ఓకే
హమ్
హమ్ సాలరీ ఎంత బానే వస్తద
పార్లే వస్తుంది నా ఖర్చులకి నాకు తగ్గట్టు హాస్టల్ కి నా ఖర్చులకి అంతే
ఆ
ఏదో పర్సన్ చూద్దాము అకౌంట్స్ అనేసేసి జాయిన్ అయినా అంతే అందులోకి
ఆ
తక్కువ వచ్చిన పర్లే కొంచెం మిస్
ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి ఏదో ఒక దాని సెటిల్ అవ్వాలి ఆ తర్వాత ఏదో దాంట్లో ఉంటే తర్వాత కలిసిన చూసుకోవచ్చు కొంచెం ఎక్స్పీరియన్స్ కొద్ది జాబ్ ఉంటాది ఆ ఫస్ట్ ఏదంట వాళ అయిపోవాల ఆ వదులుకోకూడదు అంతే ఇప్పుడున్న ఇప్పుడున్నది ఎట్లుంటుంది అంటే లైక్ ఒక్కొక్కసారి మిస్ అవుతే మళ్ళీ వస్తుందో లేదో కూడా చెప్పలేం
నేను ముందు వదులుకొని చేస్ నా ఫీల్డ్ వర్క్ అనేసేసి అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదన్నా ఆఫీస్ వర్క్ అనేసి జాయిన్ అయిపోతి సిస్టమ్ వర్క్ బుక్స్ రాయడము అంతేననేసి జాయిన్ అయి
అ
మేమైతే సిక్స్ మెంబర్సే ఉంటాం ఆఫీస్ లో కూడా
ఆ
హు
అ
ఈ సేమ్ లుక్ లైక్ బ్యాంక్ మీరు బ్యాంక్ లో చేస్తారు పెళ్ళి నాంగ త్రీ ఇయర్స్ అవుతుంది మా అక్కు ఉంది మా సెకండ్ అక్కకి మ్యారేజ్ అయింది మా ఫస్ట్ అక్కకు ఇంకా మ్యారేజ్ దవ్వలేదు టైం పడుతుంది
అయితే అయితే హ్యాపీ
త్రీయర్స్ ఏం భయం లేదు బై మిస్టేక్ ఏమన్నాస్ దరిద్రాన్ని చెప్పలేం
ఆ టైంకి మమ్మల్ని గుర్తు పెట్టుకొని పిలుస్తారా లేదా
అయినా మేము అంతా గ్రాండ్ గా చేసుకోం సింపుల్ అయిపోతుంది అంతే
ఆ
పిలుస్తాము మీరు మాకు అందుబాటులో ఉంటే పులుస్తాం లేండి అదే మన పెద్ద పెద్ద జరగదు కాగానీ అందరికి గ్రాన్డ్ గా చేయలంటే మా మా పెద్దనాన కయ్యేలేదు కదా ఫోర్ మెంబర్స్ ముందుగాని అవ్వదు ఉమ్ ఫస్ట్ అక్కకి ఇప్పుడు సెకండ్ అక్కకి అయింది కాబట్టి ఆమెది గ్రాండ్ గా చేసిండ్రు ఉమ్ ఫస్ట్ అక్క ఇంగది ఎట్లన్నా చేయాల్సిందే తప్పదు ఉ లాస్ట్ తమ్ముడు వాడు ఉంటుంది నాదైతే డుమ్కానే నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ తోన్నా
ఒకట్లే ఏమి ఆ
ముంద కనసది ఏం కయె అన్కోలే మీకి నీకి ఎప్పుడు పెళ్ళి
ఆ ఫస్ట్ సెటిల్ అవ్వాలి మీరన్నా ఏదో టెంపరీగా అన్నా జాబ్ చేస్తున్నారు నాకు అది కూడా లేదు ఇంకా ఫస్ట్ సెటిల్ అయిపోయిన తరువాతే రాకపోయినాం కూడా అట్లీస్ట్ మన కర్టలో మనం భరించు పోగలగాలి కదా మనం ఒకరికి బర్త్డేన్ కాకుడదు ఆ అట్ మేము అది అది కూడా లేదు ఎప్పుడు సెటిల్ అవుతామో లేదో కూడా తెలియ ఇంకా ఇవ్వచ్చు అంటే ఇంకా నా తర్వాత కూడా మా సిస్టర్ ఉంది ఉంది కాబట్టి సో వీళ్ళు కూడా లైక్ ఒక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అని కూడా ఏమి మాట్లాడేవ్వరు లైక్ ఫస్ట్ జాబ్ తర్వాత సెటిల్ అయిన తర్వాత చూస్తారు అంతవరకు ఏమి ఇంకా ఆ మ్యాటర్ ఏం రాలేదు ఇం
చెల్లిె ఏం చేస్తుంది ఇప్పుడు
పాప లాస్ట్ టైమ్ నీట్ కి ప్రిపేర్ అయందండి కాలా వస్తే రాయలే నీట్ నీట్
ఓకే ఓకే
సో రాలేదు లాంగ్ టైమ్ తీసుకుంది బట్ రాలేదు అందు కు ఇంకా ఫామ్ బిరాసింది పామిడీ పామిడీ జాయిన్ అయింది ఇప్పుడు మన ఇక్కడే జయంతిలో తమ్ముడు ఇక్కడే డిగ్రీ చేస్తున్నాను
ఓకే ఓకే ఏ గ్రూప్ కంప్యూటర్ సైన్స్ అన్నద్దాయ్
కంప్యూటర్ సైన్స్
అమ్మ ఇ ఇద్దరు కలిసి ఒక్కడే తీసుకున్నారు
ఏం చేద్దాం ఏదో ఒక ప్లాన్ లో ఉన్నాం అనమాట లైక్ ఇంకా ద ఏం చదివికోకుండా డైరెక్ట్ కోచింగ్ ఏదనా ప్రై అంటే లైక్ గవర్నమెంట్ జాబ్
ఇంకా వాడు కూడా అయిపోయిన వెంటనే దీనికి దెబ్బేసాను వాడి కూడా
అయిపోక ముందనే చేయ్యాలి అని లైక్ ఇంకా డిగ్రీ లో డ్యూరింగ్ డిగ్ర లోనే కోచింగ్ అయిపోవాలి అని ప్లాన్ లో ఉ
ఆ అట్లయితే ఓకే కొట్టొచ్చు నీకని ఫస్ట్ వ
సో అదే అదే అదే అనుకోని ప్లాన్ చేస్తున్నాము లైక్ అంటే డిగ్రీ త్రీ ఇయర్స్ జరిగినా కూడా నో యూజ సేమ్ జూస్ లేదు వేస్తుకే అదే డిగ్రీ ఆ సో అదే డిగ్రీ లో వాడు కోచింగ్ అయి పోయింది అంటే విత్ ఇన్ కోచింగ్ అయిపోయిన వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల ఏదో ఒక చిన్న జాబ్ లైక్ ఏదో వాడి లెవెల్ కి వాడికి జాబ్ ఏదో వస్తే చాలు అలా అని అనుకుంటున్నా ఆ
ఎవరిది తాట్ ఇది బానే ఉంది
నేనే చెప్పా నేను యాక్చువల్ గా నేను చదువుకున్నప్పటికే మా డాడీకి అడిగాను అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్ కులం వల్ల ఎవరు లైక్ ఎవరు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు నాన్న కీలకి ఇప్పుడు ఎలా ఉంది అంటే బిటెక్ లోను మనం రానివ్వలేము బీటెక్ కూడా కాంపిటీషన్ బగుంది దట్ ఏ ఐ డి టి ఏ ఐ మనకి జాబ్స్ కూడా తక్కువ ఉన్నాయి సో మన ఇంకా ఒకవేళ బీటెక్ చేసిన తర్వాత కూడా రాకపోతే అప్పుడు కూడా అన్ఎంప్లాయ్మేంటే కదా అదేదో ఉన్కాడిక్ డిగ్రీ లోనే కోచింగ్ తీస్ కొని డిగ్రీ అవ్వగానే టూ త్రీ ఇయర్స్ కానీలే లైఫ్ సెట్ కదా గవర్నమెంట్ అలాని అన్ కున్నాం కానీ ఇప్పుడే జాయిన్ జయాలింక
మంచి ప్లానే లెండి బానే ఉంది
ఉమ్
మేము అదే చెప్పినాం మా తమ్మునికి కానీ వాడు బీటెక్ తీసుకోనిండు
ఆ బీటెక్ తీసుకోన్నారు అం అంటే కంపల్సరీ వాళ్ళు అదే చదవలసి వస్తది బెటర్ సపరేట్గా చదవాలి అంటే ఆహా
వాడు బిజినెస్ వాడి ఐడియా అంతా వేరు నాతో అంత నాకంత సిన్ లేదు వాడికి అంత నా కంటే మంచి టాలెంటెడ్ పర్సనే ఉ
ఏంటో ఒకరు సెట్లైయినా ఇంట్లో కొంచెం హ్యాపీ కదా
సుకెళ్ళాలని ప్లాన్ ఎక్కడికో తెలియదు వెళ్లాలని ప్లాన్ మేము నలుగురం కదా పెళ్ళిళ్ళు ఇంకా చానా ఉంటాయి కదా ఖర్చులు అందుకనే వాడు అక్కడిక్ కెళ్దామని ప్లాన్
ఉమ్ ఏదో ఒకటి ఉ మ్ లైఫ్ నేం ప్రిడిక్ట్ చేయ గానీ బట్ ముందు ఆలో చన ఉండటం ఇజ్ ద బెస్ట్
ర్స్తుు ఉంటాడు కర్చు అట్లనే చేస్తాడు పిల్లోడు
మ్ హా ఎమో లే ఇప్పుడు ఇదంతా ఏం చే బే గదా ఇంకా సంపాదించేస్ స్టేజ్ రాలేదు కదా సంపాదించే స్టేజ్ వస్తే దెన్
సంపాదిస్తున్నాడు సంపాదిస్తున్నాడు వాడు కూడా
అంటే కొంచెం యూత్ అతలు దాటిపోవాలి ఇగా దాటిపోతే ఎంగేజ్
ఏదో వడ్డీ లే పరమో అట్లా ఫ్రెండ్స్ కి ఇవ్వడము వాళ్ళ ఏమన్నా డుంకా కొట్టి మాత్రం చెప్పలేం అట్లా పనులు చేస్తున్నాడు హాస్టల్ లో కూడా మన వాళ్ళ అయితే మన వాళ్ళయితే నమ్మదురా అని చెప్పిన నేనైతే వాళ్ళు మనకి ఎప్పుడు మోసం చేస్తారు మన వాళ్ళు నమ్మి ఇస్తే వాళ్ళే మనకి మోసం చేస్ సర పాపం అని ఇస్తాము వాళ్ళు మన్ కే సమయానికి ఇవ్వరు ఎప్పు ఇచ్చినవు అట్టు మాట్ ట్లాడతారా ఉ ఆ
ఉ
నేను అయితే అలా చెప్పా మా తమ్మునికి సజెషన్ చేశాను నువు ఇప్పుడెమో ఇస్తావు నెక్ట్ టైమ్ ఇవదు ద్రా అని చెప్పిన నేను వాడ్ దగ్గరే సేవింగ్ చేద్దాం ని చూేస్ సేవ ఆడ అంతా అయి పగోట్టేస్తున్నాడు అన్ దర్కు స్తూన్నాడు వాళ్ళు ఇస్తే పర్లే లేదంటే కష్ స్తం గదా
ఆ హా
ఉ మ్ అని నా బాద
హు మ్
అక్క ఎక్కడుంది, ఇప్పుడు
మా ఊర్లోనే ఉంది. మా బావ ఇంకా లీవ్ కి రాలేదు.
ఉహూమ్ అంటే ఫస్ట్ టైం ఆ బాబుని చూడనికి, కూడా రాలేదు ఇంటికి,
ఏటుకు బట్ ఇంకా వస్తాడు. టుమారోనో డే ఆఫటర్ టుమారోనో, ఉమ్
ఉమ్ బాగుంటే చాలులే వాళ్ళు
ఉమ్
ఉమ్ ఇప్పుడు హాలిడేస్ కదా, వస్తారులే చూడ్డానికి
ఆ అ అ ఎ మొన్ ఎలక్షన్ డ్యూటీ యి పోయింది, సో ఇంక ఎలక్షన్ డ్యూటీ అయిన తర్వా వాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ ఎక్స్ట్రా లీవ్ ఇస్తారంటా, సో అందుకు వచ్చాారు, ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నారు, కాబట్టి కొంచం ఎక్స్ట్రా ఓకే
అ